బాన్నం
బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు తిన్నావా
తిన్నా నువ్వే నువ్వు తిన్నావా
లేదు తినలేదు కాని ఏం పెడ్డారు మీ పీజీలో
మాకా
ఆ
సాంబార్ రైస్
సాంబార్ రైస్ ఏం ఎప్పుడు సాంబార్ రైసే తింటావు నువ్వు
మాకెప్పుడు అదే చేస్తారు అది చేసేది ఎక్కువ ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం కదా ఇరాన్ కి ఆ అమెరికాకి యుద్ధం జరు
అవునా
అందుకని గ్యాస్ ఎక్కువ రేట్ అయిందని ఏం వంటలు అంతగా చేయరు సాంబార్ చేసేది ఎక్కువ
ఈ రోజు ఏం కాలేజ్ ఏం జరిగింది కాలేజీ లో
ఆన్లైన్ లోనా మేము వెళ్ళాం కాలేజ్కి ఫస్ట్ పిరిడు ఆ మేడం వచ్చింది
ఏ మేడం వచ్చింది ఉ ఉన్నావా లేద కాల్ లో
ఉన్నా ఉన్నా వచ్చింది
ఆ
అంతా ఏ ఏ క్లాస్ అళ్ళ సెకర్ రాలేదు
మీకు బాగా చెప్తారా క్లాస్ లో
దే ఏం లేదు ఎవరో చెప్పే వాళ్ళు చెప్పారు అంద్రే
హ
హెచ్ ఓ డి సన్నమాట
అ ఇకేమీ ఆమె ఏం సబ్జెక్ డీల్ చేస్తుంది మీకు హ ఏమి ఇంట్లో వాళ్ళు
దర్డు వచ్చేసెసి
ఆ నెట్ట వచ్చే దగ్గరికి రా
ఆ
నీకు సిగ్నల్ రావట్లేదేమో నెట్ వచ్చే దగ్గరకన్నా రా బానరు
అంకుల్ ఆంటీ మీ తమ్ముడు మీ తమ్ముడుకి ఏదో జాబ్ వచ్చింది నిన్ననే
అవును
ఉమ్
అవలా ఫామ్స్ ఇద్దజన్
బాగుందంట నా వర్క్ అంతా అంటే ఏం స్ట్రెస్ లేకుండా బాగుంటుంది బాగా ఉ
స్ట్రెస్ ఏం ఉండదు మనం నిల్చ అనేదే ఎక్కువ
కాళ్ళు నొస్తంది
ఉమ్ మీకు ప్లేస్మెంట్స్ అంటా ఇవి వచ్చినాయా
ఆ వచ్చినాయి కోమ్లి దానిది ఆ అప్పుడు చె ఎప్పుడు మొన్న మొన్న వీక్ లో ఏమో జరిగిందింది ఇంటర్వ్యూ ఈ రజు వెలార్ రిజల్ట్స్
అ
ఉమ్ సెలెక్ట్ అయ్య
ఇంకేం బో పార్టీ ఎప్పుడు
పార్టీ నువ్వు ఒచ్చినప్పుడు హిహి కే ఉగాది కంత బట్టల్ తీస్కోలేదా
ఒగాది అంత షాపింగ్ చెయ్యాలి ఎప్పుడ తెలీదు ఇ ఎగ్జామ్ ఫీస్ల్ గట్ డానికే సరిపోతుంది సెమ్ ఫీజ్లు
అసలు అక్కడ ఎయిట్ హండ్రెడ్ అయితే వీళ్ థౌజండ్ రూపీస్ అట్ల కట్టిసుకుంటార్రు ఎంత బ్రేక్ కేజ్ ఫీజ్ అంట అంటే ల్యాబ్ల్ చేయకుంన్నానే బ్రేకేజ్ ఫీజ్లు చేస్కుంటారు అసలు పోర్టు బ్రేకేజే ఉండద్ తెల్సా అసల్ మాక్ ల్యాబ్లే లేవ్
మరి ఎందుకు గట్టించుకుంటారు అడగగుడ దంట హ్
అయ్యో మేమడిగాం వాళ్ళు అసలు ఏం చప్రాంటే ప్రిన్సిపల్ చెప్తారా అంతా
మానేజ్మెంట్ అంతె లే
ఔనౌను ఇంగ స్టాఫ్ ఏం జేస్తర్ ప్రిన్సిపలే జెప్పిన్ తర్వాత
ఊ ఏమి ఇంట్లొ వాళ్ళకి ఫోన్ జెయ్లే నువ్వూ
చేసాను అంద్రు బాగుండారు వాళ్ళంద్రూ అప్పుడే షాపింగ్ జెసారు
నోరుది ఎప్పుడు పోతావ్ షాపింకి
నైన్టీన్ పండగైతే ఐతే ఎయిటీన్ పోయేసి తెచ్చుకుంట స్టిచ్చింగ్ ఏమన్నా ఉంటే మా పీజీ ట్లో ఆంటి కుడ్తాదిలె వంట జెసే అంటీ ఆంటీతోనే కుట్టించుకునే టే బా కుడ్తదామే ఆమె గని అ రేట్ ఎక్కువ చెప్తది ఆ
రేట్ ఎక్ కు అన్ ఎం
అయ్యో, అన్ని ఎక్స్పెన్సివ్ అయిపోయినయ్ అన్ ఎంత రేట్లే. ఏం కొనలేం కోమలి మనమ్.
అసలేం కొనలేద్ నేను
ఆ మీ ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసినావ! టెన్తోళ్లకి, ఇంటరోల్లకి,
ఎవరికేమ్ చేయలా. ఇది పిజీ సెట్టు పిజీ సెట్
నావా?
అవును.
మ్మ్
పీజీ సెట్ మ్మ్ బా రాస్తాను పీజీ సెట్ కి అప్లై చేయవా?
లేదు కోమలి నేను అప్లై చేయలా. అంటే ఓపెన్ లో చేస్ మావన్ని ఎం ఫామ్
ఉహు ఇంగెంతైనా అంతే లే అయ్యేది. ఒకేళ పీజీ సెట్ లైనా అన్ తే అవుతుంది. దీంట్లో కూడా అంతే అవుతుంది.
అవునవును ఆ పీజీ సెట్ రాసినా కూడా స్కాలర్షిప్ ఇబ్బుడే రావట్లేదు. అంటే బి ఫామ్సీ కి సరిగ్గేయడం లేదు ఇంగ్యం
ఇంగేమేస్తర్లే! ఏం ట్రైన్లు ఊరికే పోతుంటాయి.
అయ్యో ఎక్కువ పోతాయి కోమలి ఇక్కడ. నాకస్సల్ నెట్టే ఉండదు. కాల్ కట్టై పోతాది.
ఆ
మ్మ్ ఎప్పుడంతే రోజు. ఆ రోజు ఇదే ప్రాబ్లమే మా ఇక్కడ పీజీ
అవును ఫుడ్డేలా పెడతారు మీకు? గువా ఫి ఈలో అవునా ఉ
మార్నింగ్ ఏమో టిఫన్ ఉంటాది.
మ్మ్ టిఫిన్లెం పెడతారు? ఉప్మా పెడత్ తార ఎన్
అయ్యో ఉప్ మా పొంగల్ ఆ దోసి ఆ మళ్ళీ ఇడ్లీ పూరి కూడా అబ్బబ్ ఇ సండేస్ బంద్స్బడు
ఇంకి గ్యాస్ అనుకో గ్యాస్ లేదు కాబట్టి పూరి కూడా పెట్రేమో
అయ్యో పెట్టరు సండే సండే పెడతారు. అంటే సండే మార్చి సండే పెడతారు.
హు
ఇప్పుడు అది కూడా ఉండదు రేపు
ఉమ్ సండే ఏంటి స్పెషల్ ఎక్కడికైనా ప్లానింగ్
సండే నా అదే ఏం లేదు. కోమలా మాకూ ఎగ్జామ్స్ ఉండాయ్ మండే నుంచి రాయ చదవాల అదే ఫస్ట్ బయోస్టాటిక్స్ ఏ అయ్యో భై మై తాంది
ఏం భయపడపలే రాసేస్తావులే నీకేమి
అబ్బా అట్లేం లేదు పో
వన్ డే బ్యాటింగే కదా
అంతే ఒక రోజు జెది రాసేదే ఎక్కువ మీరు మీరు
నేను రెండు రోజులు దినన్ అంతే రాత్రి వేళ
మీరేమ్మా మీ టాపర్లే
మేడమా మీక్ మింసా కాదు హ్ హ
ఇం ఇంకోళ మీ రూమ్ లో వాళ్ళందరూ బాగ మాట్లాడతారా
మా రూమోళ్ళ అందరూ బాగ మాట్లాడతారు. నాతోటి అ కచ్చ తింట అే
ఆ నువ్వు తింటా అన్నారా నువ్వు తినేది
తింటా ఉంది కూర్చుని
తింటా అంటారు నువ్స వల్ల దాంట్లో పికనీ పికొని హంగ్ అ ఫ్రెండ్స్గ
ఆ
ఉమ్
కడప ని ఒక్క అమ్మాయిది
ఆ
ఉ మళ్ళ మాట్లాడుతుంది లాంగ్వేజ్
ఆ కడపలు బాలే ఉంటది లే లాంగ్వేజ్ నవ్వు వస్తుది వాళ్ళు చాయ్ యూజ్ చేస్తారు నవ్వు అంటే కామెడీ గా ఉంటది మనకు తెలిదు కదా భాషా అంది కొత్తగా అనిపిస్తాడి అంతే కదా
ఇంటర్ అంతా అట్లనే ఉన్నింది కడపలతోనే కదు నేంది
బాగుండంది
చెట్ల కింద
నెల్లూరు అలది బాగుంటుది భాష అంటే బాగా స్పష్టంగా మాట్లాడతారు మనలాగ అంత కాదు మనము సగం సగం మాట్లాడతాం
ఆ
వాళ్ళు క్లియర్ కట్ ట్ గా మాట్లాడతారు ఇప్పుడు ఎ నెల్లూరులోనే కదా చదువు తండద
అవునువును
ఉ నెల్లూరు గుడూరు అల్ బలే మ మాట్లాడతారు ఏం కోమల
ఇంకేంముంది ఇంక ఎగ్జామ్స్ అయిపో అందరు బాగున్నారు ఇంక ఎగ్జామ్స్ అయిపోతే ఇంకా జాబు
ఆ అంతే మళ్ళే మసాల రెస్ట్ ఉండదలేే
ఇక బిజీ లైఫ్
అయ్యో నిజంగానే
కష్టం గాని
హ కష్టం అనుకుంటే కష్టమ అవుతుంది ఈజీ అనుకుంటే ఈజీ అని అంటారు కది మాట్లా
ఆ
మే వాళ్ళకి తెలుస్తా ఉంటది
అవును ఇంత జీవితం ఇకపోతే ఇంకా
అయ్యో అవును ఇదయిపోతానే ఆ రెండు నెలలు సరి టిఫికెట్లు వచ్చే తగ్గ కూడా ఉన్నీయరు
ఇంట్లో అది పబ్ లో
స్తారు నిజంగానే ఏం చదివు అయిపోయిందింగా జాయిన్ కాలేదా ఇంగ అని
సరాల రోజు
అయ్యో నిజంగానే
ఏమోగాని అ జాబు కనీసం ఒక పదయ్ ఫిఫ్టీన్ సి పదహైదు వేల అన్నా వస్తాయి అనుకోవచ్చు
ఆ అది పన్నెండు వేలు వచ్చాయి అది మనకు మొదట్లు మొదట్లో పన్నెండు వేలు అట్ల వచ్చేదే గొప్ప అదే ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోరు గా
హ
హ
మన ఖర్చులకే సరిపోతది ఇంట్లో వాళ్ళకి పంపించేది ఏమి ఉండదు మళ్ళీ
అవునవును నిజమే మళ్ళ అది కూడా అర్థం చేసుకోరు మళ్ళీ ఇంట్లోకి కిరాయాన్ పడతారు
ఆ
ఖర్చు తగ్గింది అనుకోరా మీరు ఇంట్లో కీరే మీరు మీరే పెట్టుకుంటారే అంటారు
ఇంకా ఏముంది ఇంకా మన నెల రీచార్జ్ మనమే చేసుకోవాలి ఈ రూమ్
అవునవును నువ్వు జాబ్ చేసేటప్పుడు పీజీలో ఉంటావా లేకపోతే రూమ్ తీసుకుంటావా?
రూమ్ తీసుకుంటాను మాక్సిమం
ఉ
మనం రూమ్ ఆ రూమ్ తీసుకుంట అంటేనే కనీసం ఒక ఐదు మంది ఉన్న చాలు మనం
ఉం బాగా చేసుకుందా నచ్చ
బాగా చేసుకొని తినొచ్చు రూమ్ రెంట్ తగ్గుతుంది మనకు నాలుగు వేలు బదులు ఒక ఎనిమిది వందలతో వెయ్యి రూపాయలతో పోతుంది
అవును అప్పుడు ఇంకా మనం తిండికే పెట్టుకోవచ్చు మిగతా తిండి అదే డబ్బులంతా ఇక్కడ నాలుగు వేలు ఐదు వందలు కట్టేది ఆడ మూడు వేల ఐదు వందలు మనకి
అన్నీ బాగుండొచ్చు ఎట్లయినా బోకుళ్ళన్నీ మనం ఇంటినిచ్చి తెచ్చుకుంటాం కాబట్టి
ఉమ్
ఇంకా గ్యాస్ అవియే కదా హ్మ్మ్ అ దాని బదులు మనం ఇండక్షన్ స్టవ్ తెచ్చేసుకున్నాం అను కో ఎట్టా కరంట్ బిల్లే అదే కదా అవు తుంది దాని వల్ల అదే ఎతకచుకోవచ్చు
కోమల అట్టే తెచ్చుకునేది మేలు
ఉమ్ గ్యాస్ దాని వాడే దానికన్నా ఇండక్షన్స్ రవే మేలు
అదే మేలు ఇప్పుడు గ్యాస్ రేట్ అయిపోయింది కదా అందుకే ఇండక్షన్ స్టవ్ తెచ్చుకునేది మేలే అప్పుడు ఎన్ని వంటలన్నా చేసుకోవచ్చు కరెంట్ బిల్ వచ్చిన అది ఎంతో గంత కటుకోవచ్చు
కట్టుకోవచ్చు మనేం అంత వాడం కాబట్టి అప్పటికప్పటికి
కుంటాము ఇంకేమేమి ఉంటాయి గూడ్చుకునేది మనమే
మనమే అన్ని ఇంకేం తెచ్చుకోము ఏడ
ఇంకా ఆ స్టవ్ ఒక దానికి అవుతుంది అంతే
ఆ స్టవ్కి ఇంకా తినే తినే కర్చుకి రోజు టీ తాగేవాళ్ళు టీ తాగపోత అవన్నీ పాల్ క చ్చు
ఉమ్ నువ్వు కాఫీ తాగతావా
నేను కాఫీ దాను టీ తాగాను అసలు రెండు అలవాటు లేదు మాకు ఫస్ట్ వొచ్చు
ఎందుకు కాఫీ సూపర్ ఉంటది నేన్ కు కూడా తాగాను కాని యెబుడో ఒక సారి తగతా తగళ్ళ అనిపించినప్పుడు
అదేమనా స్ట్రాంగ్ గానే ఉంటేనే
అవునవును స్ట్రాంగ్గా అసలు కాఫీ ఉంటే కాఫీ పొడి కొంచం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటాలి
ఇక్లీ స అసలు ఈ సైడ్తే టీ వాా వెట ఆయినట్టే ఉన్నదు
మనమే చేసుకుొని తాగలి లేకమ్మలి నిల్దస్ దంతా వేస్ట్ కాండి అసలు మొన్న ఒక షాప్ ఇప్పు మ టీీ తెచ్చుకున్నామా ట్వంటీ రుపీస్ఫ కి ఇచ్చేది ఫోర్ట్ రూపీస్ నేను తీసుకుంటే ట్వంటీ రూపీస్కిచ్చ అంత ఇచ్చారు ఎంత అక్కడుపు కలిపిందామన్నయితే